హలో
హలో
హ్మ్
సేమ్ ఇప్పటిదాకా లాగానే అయింది. మళ్ళా
మళ్ళ ఐందా ఎందుకలా అంటే ఎక్కువ ఆ టైం అయిపోయినట్టు తున్నా తక్కువ టైమే అనకా
ఏమో తెలివదు కానీ సేమ్ అసలు అయితలేదు నాకు అది
అయ్యో చూద్దాం ఇప్పుడు ఇది చూద్దాం దీనితోటి అయితదో కాదో చూద్దాం
అంటే నువ్వు ఆన్లైన్ లోనే ఉన్నావ ఇప్పుడు ఆహా నేను అది కాల్ బ్యాక్ ప్రెస్ చేషిన ప్రెస్ చేసేసరికి అది కాల్దొచ్చింది మళ్ళా
ఓకే ఓకే
అట్లా
అదే చూసినంటే ఏమైంది ఏ మళ్ళీ ఎను చపేసినావు కాబట్టి దన్ని లిఫ్ చేసేసిన అట్లా ఉహు అలా ఎప్పుడు వస్తది పూజా
రోజు నట్కిపోయింది లేటే అయింది ఈ రోజు నైట్కి పోయింది
ఉమ్ నైన్ కోతే మేబి సెవెన్ కోస్తుండొచ్చు
తేజ్ వచ్చేలోపు
ఊ అంతే
ఇద్దరికి లేటే అయింది ఈ రోజు మరి నిన్న మొన్న ఈ టైం కళ్ళ వచ్చేస్తుండే ఇంటికి
ఆ
పరుపుల
ఇంక ఇంగ లేట్ పోతే లేట్
ఆ అంతే కానీ టైమింగ్స్ మంచినే ఉంది కానీ కొన్ని కొన్ని సార్లు సెవెన్ కంటరు కదా కొన్ని కొన్ని సాల సెట్టు కాదు ఆ టైమ్
ఇగ అది ఏందంటే ఎమర్జెన్సీ ఏ ఐ ఉంటది కౌంటింగ్ ఉంటది కదా
నార్మల్ టైమ్ లో ఎయిట్కొచ్చిన పర్లేదు
సేవన్ టూ సెవెన్ ఉంటది అప్పుడు అట్లా అందుకని చెప్పిన కదా మార్కెటింగ్ ఫీల్డ్ లాంటి వేరే ఉంటది అది
అంటే నువ్వేం చేస్తుండే ఇప్పుడు అక్కడ సేమ్ అసోసియేట్ వే న నువ్వు గూడ మెట్రోలో చేసినప్పుడు
మెట్రోలో నేను చేసినప్పుడు అసోసియేట్ కాదు ప్రమోటర్ నేను ప్రమోటర్ అంటే నా వర్క్ కేముంటుందంటే ఓన్లీ కస్టమర్స్ కనేది బ్రాండ్ గురించి ఎక్స్ప్లనేషన్ చేసోటి ఊ వాళ్ళకి సేల్ చేస్తుంటి
అంటే కస్టమర్ తీసుకుంటు ఉండేనా సేల్స్ అంటే ఇప్పుడు అంటే నార్మల్ గా కొందరు వస్తరు కొందరు అయితే కన్విన్స్ అయ్యి తీసుకుంటరు ఎళ్ళకి ఇష్టం ఉంటది కాబట్టి కొందరు అయితే ఇంటరూ ఓర్ ల్యూటిస్తారు శర్మా నాది ఆ ఆ టైమ్ ల ఏమంటారు
వాళ్ళది ఏందంటే ఇక మనం చెప్పేటోళ్ళకి చెప్తాం. చెప్పనోళ్ళకి చెప్పము అట్లా ఇక వాళ్ళు మనం ఏందంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అందరు తీసుకుంటారని ఏం లేదు గదా
ఆ అంటే ఇప్పుడు ప్రమోట్ టర్కీ ఆ ఏమంటారు ఇంత అని ఉంటదా ఏమంటారు టార్గెట్ ఏమన్నా ఉంటందా పర్
ఊ ఉంటది ఉంటది టార్గెట్ అనేటిది ఉంటది.
ఇన్ కేస్ ఏమంటారు సేల్ గాలేదనుకో అప్పుడు ఏమైతది.
ఏమి గాదు. కానిస్తరా అనాల అంతే ఏమనరు. అంటారు సేల్ యాంది అది ఇది అంతారు అంతే
ఆహ
పేర్లు చేయాలి. పుస్ చేయాలి అవి ఇవి అంటారు అంతేగాని ఏమనరు.
ఓ అంత్ ఏం అంటారో నేనేమనుకున్నా అంటే సల్రీ ఏమైనా కట్ కట్ ఐతదో లేకపోతే ఇంగేమన్నా ఐతదా అని
ఊహు అట్లా ఏం కాదు సాలరీ అనేది కట్ కాదు. ఆ యాక్చువల్లి ఏమంటే ఇప్పుడు మనకి టార్గెట్ ఇచ్చి ఇన్సెంటివ్స్ అనేది ఉంటది.
ఆ ఇన్ఫెంటివ్స్ టార్గెట్ ఫినిష్ అయితే ఇన్ఫెంటివ్స్ వస్తయ్
ఇన్సెన్జూస్ వస్తది
ఊ అంటే నీకేమన్నా అంటే ఇంటెంటివ్స్ ఒకవేళ వస్తే ఎంతోచినై
మ్మ్ అంటే ప్ర ఇప్పుడు అది ఏంద అంటే ఇప్పుడు బ్యాగ్ ఇప్పుడు మనకు పర్ బ్యాగ్ వచ్చేసి టూ థౌసండ్ అట్లుంది అనుకో అట్లా ఒకటి మనకి ఫైవ్ ఫైవ్ టెన్ బ్యాగ్స్ అంటే అసలు సేలే కాని మీ బ్యాగ్స్ సేల్ చేసినాం అనుకో ఫైవ్ టెన్ ఆప్పుడు మన్ ఏంటంటే ఒక ఇప్పుడు ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ అట్లా అనేది
అంటే శాలరీ ఇలా క్రెడిట్ అయితాయ లేకపోతే
సరలేనే దానికి దీనికి మిక్స్ అప్ అయితే వస్త ఇప్పుడు మన సాలరీ ఫిఫ్ టీన్ తౌసండ్ అనుకో
ఓకే నేనే ఏమనుకున్నా అంటే ఆ ఇప్పుడు మనం మీరు సేల్ చేస్తాం కదా మేబీ నెక్స్ట్ డే వస్తుండొచ్చు
ఆహా అట్లా రాదు మంత్లీ ఉంటంది కా ఇప్పుడు మనకి శాలరీ మాంట్లీ పతది కదా
అవునవును
ఆ మంత్లీ పడుతుంది కాబట్టి సో మంత్లీ ఏదైతే శారరీ డేట్ ఉంటుందో అదే శారీకి దానికి మిక్స్ాప్ అయి వస్తుంది అట్లా
యా ఇన్సెంటివ్స్ ఈ అసోసియేటివ్స్ కు ఉండదా
అసోసియేట్స్కిి ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి వాళ్ళ ఏన్నా అంటే లైక్ సేల్స్ ఇప్పుడు అంతా ఇప్పుడు మెట్రో ఉంది కదా
అవును
ఇప్పుడు మెట్రో మొత్తం కలిపి ఇంత సేల్ కావాలని ఉంటది అంటే ఎన్ని ఎన్ని క్రోడ్స్ ఇన్ని సిఆర్ కావాలి ఇప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ సిఆర్ కావాలని ఉంటది అంటే అన్ని వర్జించసతేనే కా ఆ ఇప్పుడు ఒకవేళ అది రచేయండి అనుకో ఎవరైతే ఎంత మంది అసోసియేట్స్ ఎంత మంది టీమ్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరికి ఇన్సెంటివ్స్ అనేది వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి బోనెస్ వస్తుంది
అంటే ఆ టైమ్ లో ప్రమోటర్స్ క వస్తుందా లేకపోతే జస్ట్ అసోసియేటే కదా
మ్మ్ ఆ కంపెనీస్ కదా మ్మ్ రైట్ వెళ్ళు అనేది కాంప్ ప్పనిసుు వీలేదేమో వీలది మెట్రో స్టాఫ రైట్ ఇప్పుడు మన మన వాళ్ళకి మనం మెచ్చుకుంటాం కాని వేరే పిల్లలకి మనమిస్త
అదే ఇప్పుడు మీ ప్రమోటర్స్ కి కూడా మీ బ్రాండ్ వల్ళ ఇసారంటగా శాలరీ ఈ మెట్రో వాళ్ళకి ప్రమోటర్స్ కి సంబంధమే లేదు దస్తు ఆ జస్తు మీ పర్పస్ ఎందడ మీరు సేల్ చేసుకోవాలి ఆ బ్రాండ్ నుంచి
అంతే ఇప్పుడు ఎం చేయాలే మన స్టాక్ మనం రీఫిల్ చేసుకోవాలి ఎక్స్పైరీ చెక్ చేసుకోవాలి ఇవే ఉంటాయి ఇగ మొత్తం అట్లా అంటే దీంట్ల మీదనే డిపెండ్ అయి ఉంటాం మొత్తం
కానీ కొందరు ఇట్లా మెట్రోస్లా అక్కడ ఇక్కడ చేయాలంటే చీపు అనుకుంటరు అంత సదువుకొని అంత ఆడ చేయాల్లా అందుకేసి
ఇగ నే చదువుకో అంతగానం చదువుకొని ఈడ ఇయ్యాల అంటే నువ్వు గిదెందుకు చూసుకుంటున్నావు మరి ఇప్పుడు నేన మేడి దేందంటే అరూనూ ఎల్ ఎంబిఎ చేసినవ్ నీ ఎంబిఏ కె నీ ఎంబిఏ అనే కాదు సర్టిఫికట్ కాదు నీ ఫుడ్ గాని ప్యాలి ఏంది నీ బాడీ లాంగ్వేజ్ ఎంది దిస్ డిప్లెన్ల నీ వే ఆఫ్ టాకింగ్ గా నీ క్యారెక్టర్ లా తెలుసది అరే ఇది ఎంబిఏ చేసిండా లేపోతే సి ఇ సి చేసిండా అన్నట్ వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ బిహేవియర్ ఉంటది చూసినావా ఎ అన్ని తీసుకోవా ఇగ వాళ్ళ ఏంది ఏంది అంతా అర్థం చేసుకొని మాట్లాడే వాళ్ళు ఎంబిఏనా లేకుంటే సి ఇ సి యా లేకపోతే టెన్త్ కి బ్యాచ ఎస్సిసి అని తెలుస్తది అట్లా ఇప్పుడు నువ్వు గీంత యే సదివి గీదే పొద్దున వంటే బయట మస్తు జాబ్ లున్నాయి కానీ నువు చూసుకుంటలేవు నీకు చేతుల ఇప్పుడు నీ చేతి దగ్గర ఏది ఉందో అదే గుంజుకుంటున్నావు నువు అదే తీసుకొని తింటు నువ్ అంతే నువ్వు ఏదైతే దూరం ఉందో దారి రా కా ట్రై చేసలేవు నువు
అంతే అంటే నిన్ను ఎవరేమన ఎలా అంటే లైక్ నువ్వు మంచి స్టడీ చదువుతు నువ్వు ఎంబిఎ అట్లా చేస్తున్నావు ఏంది నువ్వు మెట్రోలా చేస్తున్నావు అని చెప్పేసి
ఇగ నేను ఎవ్వర పట్టించుకోక ఇప్పుడు నేను ఒకటి నాది ఎందంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటా డిగ్రీ చేసుకుంటి ఎందుకు నా కోసం ఇప్పుడు ఎవడు అన్నాడు ఏ గిది చేసుకుంటా గిది చేస్తున్నాం అంటే నేను అంటుంటి సీద అవు వై నేను ఏన్నా అంటే ఇప్పుడు నా సదువు కోసం నేను చదువుకుంటున్నా సదు కుట నేను జాబ్ చేస్తు నా అంతేగదా ఆ ఇప్పుడు నాకు ఓవడ్ ఓ రూపాయిచాడ్ నువిస్సవా ఎవ్వడియడు అంతికే ఎవ్వాని కో కొన్ ముంగాళ చెయ్యిజచడం కన్నా మనమే కష్టపడు ఒక పది రూపాయలు సంపాయించుకుంటా ఒకోన్ ముంగట మనం చీప్ గాము గదా
అంతే
అట్లా అంతే ఇగ కోడ అన్ ఉన్నాడు అరే మనం ఇదెంకుజేస్సునం అనన్ అంటేే ఇప్పుడు తప్పదు ఇప్పుడు మనకి ఆకలైతున్నప్పుడు ఉన్న సద్ధన్నంమెతుకు తోటే తినాలి అట్లాగాదు నాకి రన్ని కావాలి, ఇబి రన్నితోటే దింట. ఇప్పుడు నేను లేకపోతే, ఉనాసం బడుకుంటా అంటే, సచిపోతాం
అంతే మరి. అంతే కొందరు చేయడానికి గూడా ఇట్లా ఏమంటారు సిగ్గు పడతరుా ఎవరైనా వస్సరు తెల్
నంటి ఏరే ఆప్షన్ లేకపోతే అప్పుడు తేలుస్తది అప్పుడు వాళ్ళగా తాటోస్ స్తుందంటే వాళ్ళ చేత్ల పైసలుంటాయి. అబ్బుడు తెలుస్సది తెల్వాదు అది ఈ జాబ్ జేయడం ఏంది గా జాబ్ జేయడంమెందా అంటరు వన్స్ ఫె చెట్లో పైసలేవ్ అనుకో పదివేల గాదు ఐదు వేలకి టైం జాబులు జెసెటోలుండ్రు
అవును మరి
మరే పరిస్థితి అందరికి ఒకతిర్ రాదుగా
ఫస్ట్ మనం ఏం వేరోళ్ళ పని వేరొళ్ళు ఏమో అనుకుంటారు అన్ అన్
ఊ మ్ రైట్ వేరోల్ ఓబ్బుడో ఇబుడో ఆడ ఆకునంత మాత్ త్ర మనం వాళ్ళక్ ఏమన్నా అయిపోతామా
అంతే
లేకపోతే వాడు చెప్పినంత మాత్రం అంద్ కిందికి దిగిపోతామా మన మనా అవ్ సమ్ముంది గాబట్ మనం జేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఏది అవసరం ఇప్పుడు నాన్నిని స అనుకో నేన్నెందుకు సదువుకుంటె ఎస్సున్నా ఎందుకు ఎస్సున్నా ఎబ్బుడి పైసలున్ టె పైసలు లోనే ఫీజు కట్టుకొని. రేపు, నాడు ఇబ్బుడు నేను జాధువ్కుంటున్న రేపుడ్ నాకు దిన్క మంచి జాబోస్సది నేన్ ఫ్యూచర్ కోసం ఇన్ నువ్వు ఏం చేసిన ప్రజెంట్ కోసం కాదు కదా అది అట్లా మనం ఆ థాట్. పాజిటివ్ వేలా పాజిటివ్ థింకింగ్ చేసుకుంటే. మనల్ని ఎవడు ఆపరు అట్లా
మనమే డిమోవ్ డిమోటివేట్ అయితే. కా ఇంకా వద్దులే అని అనుకుంటాం
ఒకలు చాలా మంది ఉంటారు ఒక్కలని కాదు అందరు మనం డిమోటివేట్ జేయనికి ఉంటరు. మనం గావద్దు ఆ పది మంది అనుకుంటే ఏందీ పది మంది ఏందీ వంద మంది అనుకున్నా మనకు ఫరక్ పడదు. అ అనుకోవాల్ ఎందుకం రేవళ్ది చ్ బెటర్ మనకి రెపన్నాడు మనకి ఉమ్ రెపన్నాడు మనకి ఏమైనా అయిన మన ఫ్యామిలికి ఏమైయినా మనమే చూసుకోవాల్సింది
అంతే వాళ్ళు జస్ట్ మాటలు చెప్తారు అంతే
ఒక మాట అంటాడు పోతాడు గంతే అంతకు మించి ఏ ఏం జెర అదే పస్ అంటే దానికి వచ్చినప్పుడు అవి ఇట్ల ఇట్లా అది ఆత తెలుస్తది అప్పుడు
ఉ
మళ్ళ అందుకే ఎప్పుడు డిమోటివేట్ కావద్దు బి పాజిటివ్ అట్లెట్లో ఉంటాయి సరేనా మరి ఉ ఓకే డన్ ఉ ఓకే